హలో
అంటే మీ ఊరికల్లా పిల్లలకు చదువుగాని ఎలా ఉంటది
ఆ ఏంటండి
అంటే ఇడు పిల్లలు చదువుకుంటుండారు కదా అంటే ఎక్కువ మంది అంటే ఎక్కడ చేయవచ్చు వాళ్ళు ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటారా
అంటే ఈ కాలంలో ఎక్కువ కాలంలో ఎక్కువ ఇంగ్లీష్ మీడియంలో చదవాల్ల అనుకుంటారు కదా అంటే ఇంగ్లీష్ డ్ కదా బాగా మాట్లాడాల అనుకుంటాము
ఇంగ్లీష్ మీడియం అంటే మామూలుగా ప్రభుత్వ పాఠశాల్లో కూడా ఉన్ అదే
ఆ కానీ మాకల్లా ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం తక్కువగా ఉంటుందండి, అందుకే ఎక్కువగా రా ప్రైవేటు స్కూళ్ళకే వెళ్తా ఉంటారు పిల్లలు ఇంగా అక్కడ ఎక్కువ అంటే ఆ ట్లు కావచ్చు ఇంకా వే ఏంత గదా మేమె కారం ప్రమాంగనే క్కువ నేర్పిస్తా ఉంటారు చదువు ఒకటే కాకుండా ప్రైవేట్ స్కూల్ లో అయితే ప్రాధాన్యత ప్రైవేట్ స్కూల్ల కే ఇస్తారు మరి గవర్నమెంట్ స్కూల్ కూడా పోతారు కానీ చాలా తక్కువ మంది పోతారు మీరు అండి మీకల్లా ఆ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు అంపిస్తారా, ప్రైవేట్ పాఠశా అంటే పాఠశాలకే అంపిస్తారా
ఆ మా ఊరు సైడు ఎక్కువ ఆ ఎక్కువగా ప్రైవేట్ పాఠశాల్లే కానీ కొంతమంది కొంతమంది డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బులు లేని వాళ్ళు అంటారు కదా వాళ్ళైతే తే ఆ ఎక్ అ ఎ ఎలాగైనా గున ప్రాజ్ చాలా మంది కూలి చేసి ప కూలి పని చేసైనా, ప్రైవేట్ పాఠశాలకే పంపిస్తరు. కాకపోతే దాంట్లో కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు చదువు చెప్పరు సరిగ్గా రాదు మ్ అంటే ఇంగ్లీష్ మీడియం ఉన్నా కూడా కొంజమ్ అందరూ ఎక్కువ ప్రైవేట్ శాలకె ప్రాధాన్యతన ఇస్తు స్తున్నారు అని అక్కడికే చెప్తారు. ఇప్పుడు ఎట్లా అంటే ప ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది ఉండరు. చదువు చెప్పేకి ఉపాధ్యాయులు అది ఆ కా ప్రభుత్వ పాఠశాలలో మనకి కంప్యూటర్ అనేటివి నేర్
ప్రైవేట్ పాటషాలో అయితే సబ్జెక్ట్ కు ఒక పద్దేడు అట్లుంటారు ఒక అంటే ఆ ప్రబూ ప్రైవేంలో కాదనమాట ప్రైవేట్ లో సబ్జెక్ట్ ఒక పదిహేడు రట్లు ఉంది చదువు అంటే ఆ సబ్జెక్ట్ మాత్రం బాగా చెప్తారు కానీ ప్రభుత్వం ప ల ఆ పాఠాల అలా ఉండదు కదా అన్ని సబ్జెక్ట్ ఒకే ఒకపాధ్యాయుడ చెప్తా ఉంటాడు కదా ఎక్కువగా ఆ ఇంకా అంటే కొన్ని చో
అంటే
కొన్ని చోట్ల అమ్మాయిల్ని తక్కువగా చదివిస్తా ఉంటారు కదా అఆ మీ ఊర్లలలో కూడా అట్ల అమ్మాయిలని తక్ పొగా బటిలకు పంపించడము గానీ జరుగుతా ఉంటుందా అంటే అబ్బాయిలు బాగా చదువుకోవాలని ఎట్లా అమ్మాయిలకి పెళ్లి చేసి అంపించేస్త సరెకదా అని కొందరు సదివిచ్చారు కదా ఎక్కువుగా
ఆ అట్లే ఏం లేదు కొందం అంటే న ఇప్పుడు చదువు అనేది ముఖ్యము ప్రతి ఒక్క రికి కాబట్టి అందరినీ సమానంగా చూస్తారు అబ్బాయిలు ఒక రకంగా అమ్మాయిలు ఒక రకంగా ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు అంటే ఆడపిల్లలైనా అబ్బాయి నైనా అమ్మాయిలైనా చదువుతారంటే వాళ్ళు బాగా చదువుతున్నారు అన్ని సబ్జెక్ట్లలో పాస్ అయితున్నారు అంటే ఖచ్చితంగా చదివిస్తారు ఇంకా వేలయినా కూడా ఆల్మోస్ట్ చదివితారు కాకపోతే వాళ్ళు చదివేదాన్ని బట్టి ఉంటాది. పెళ్ళిళ్ళ అయితే తొందరగా చేయరు ప్రతి ఒక్క తను చదివిస్త తారు ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో ఎందు ఎ అంటే అందరూ ఇప్పుడు ప్రైవేటు పాఠశాలనే చేరుస్తున్నారు, అంటే ప్రభుత్వ పాఠశాలో ఇట్లా అంటే అన్ని సదుపాయాలు ఉండి ఇట్లా ఫ్రీ బో అంటే ఆ ఫ్రీగా ఉచితంగా ఫుడ్ పెట్ ఆ అన్నం పెట్టడం అలాంటి ఉన్నా కూడా కా తే ఏదో ఒక దాంట్లో ఇంగ్లీషు అట్లా ఇంగ్లీష్ పరంగా చదువు పరంగా కొంచెం తక్కువగా ఉంటుంది అనుకుంటారు ప్రైవేట్ పాఠశాలలో అయితే అన్ని వాళ్ళు అంటే డ్ర మనం వేసుకునే మ్
ఆ యూనిఫాము గానుటుంది ప్రైవేట్ల అయితే, గౌర్మెంట్లో గూడ యూనిఫామ్ ఉంటుంది అనుకుంటా.
కాకపోతే క్రమశిక్షణ అనేది బాగా ఉంటది అనేసి ఆ ఇప్పుడు ఆ ఇప్పుడు ఇప్పుడు గా ప్రభుత్వ పాఠశాల్లో గుడా బాగా అభివృద్ధి చందు న్నాయి అది కాక ప్రభుత్వ పాఠశాలలు అ ప మనకు అనేది ఖర్చు ఏము ఉండదు కాకపోతే పిల్లలు అనేది సరిగ్గా చదువుకోరు, ఆ అదే ప్రభుత్వ పాఠ సలు అయితే వాళ్ళు అంటే వాళ్ళు స్ట్రిక్ట్ గా పెట్టి చూస్తారు కాబట్టి అదే పనిగా బాగా చదువుతూ ఉంట టారు కానీ ఎక్కువ మంది ప్రైవేట్ పాఠశాలలో చదివే వాళ్ళకి కే మార్కులు వస్తున్నాయి తక్కువ ప్రభుత్వ పాఠశాల చదివే వాళ్ళకి చాలా తక్కువగా వస్తాయి మార్కులు అలా ఇంకా అంటే మీ ఊరికల్లా ఇలా ఎక్కువ మంది ఎక్కువ మంది ఏ దాంట్లో చదిపిస్తారు అంటే ప్రభుత్వాల్లో
లేదు ప్రభుత్వంలో చదువుతారు విని కానీ ప్రైవేట్ లోనే ఎక్కువగా చదివిపిస్తారు అమౌంట్ ఎక్కువ అంటే లక్షల్లో అమౌంట్ కట్టి అ ఏ ఇప్పుడు మనకు తెలుగు లాంగ్వేజి ఉంటుందా వేరే అంటే భాషలు గుడ నేర్పిస్తరు గదా ప్రైవేట్ల అయితే, ఇంగా మనకు తెలివి ఎక్కువ పెరుగుతుందండి. గౌర్మెంట్ల ఐతే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అంతే, ఆ సబ్జెక్ మాత్రమే చెప్పి ఒదిలేస్తరు, అంటే ఇంక మా వాళ్ళ దాకకుం ప్రభుత్వంలో అయితే ఎక్కువగా ఏం నేర్పించరు పిల్లలలకు తెలుగు పెరగదు అని అదే ప్రైవేట్ లో అయితే బాగా తెలుగొస్తుంది ఈ వేరే భాషలు నేర్పి ఒచ్చు ఆ ఆ అంటే పక్కనోలు ఎలా ఉండాలి ఆ వేషాధారణ అంతా బాగుంటుంది కల అంటే స్కూల్ అంటే చెప్పులు కావచ్చు ఆ ప్రైవేట్ లో అంటే అందరూ ఒకే పద్ధతిని పాటిస్తారు కానీ ప్రభుత్వ ఉపాదక్షలు అలాయ పాటి తర్గాదా అంతపు పూగామవ
ప్రభుత్వ పాఠశాలై అంటే మనకు అంటే డబ్బు బబ్లు అనేది ఏం ఖర్చు లేకున్నా ఇట్లా ప్రతి ఒక్కటి ఏమన్నా గవర్నమెంట్ జాబులకి అంటే ఎన్సిసి అలాంటివి కూడా ఉంటాయి ప్రవేశాల్లో ప్రైవేట్ పాఠశాలలో కూడా ఉంటాయి కాక పో అంటే గవర్నమెంట్ పాఠశాలయి అయితే వాళ్ళే తనకు కావాల్సిన అ ఖర్చులు డబ్బులు అవన్నీ వాళ్ళే ఇస్తుంటారు అయితే
అన్ని చూసుకుంటారు కానీ ప్రైవేట్ లో అయితే మనం అమౌంట్ క అంటే డబ్బులు కట్టాల్సి వస్తుంది కానీ ఇప్పుడు కాలంలో ప్రజలు ఎక్కువగా దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా ప్రైవేట్ స్కూళకి
ఎక్కువ ప్రాధాన్యత అనేది ప్రభుత్వ పాఠశాల చదివే వాళ్ళకి ఉండదు ఇప్పుడు ప్రతి ఒక్క ఒకరు అంటే ప్రభుత్వ పాఠశాల చదివితే అయ్యో ఎవరు చదవలేదే వీళ్ళొ ఒకరే చదువుతున్నారాని కొంచెం చులకనగా చూస్తారు ఎక్కువ మంది ప్రైవేట్ పాఠశాలలోనే చదువు ఎందుకంటే అక్కడ క్రమశిక్షణ అది ఒక వాళ్ళు బాగా నేర్పిస్తుంటారు ప్రతి ఒక్కటి టైమ్ టు టైం అంటే ఏదైనా సమయానికి కరెక్ట్ం సమయానికి అనుకూలంగా చేయాలి ఇ అంటే ఇది ఒక ఒక సమయం టు ఇంకొక సమయం ఏ ఒకటి ఉంటాది నిర్ణయించ బడె అదే సమయంలోనే చేయాలి అనేది పెడతారు వాళ్ళు ఆ అది వాళ్ళు బాగా అంటే ఇంగ్లీష్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కొంచము ఇంకా స్కిల్స్ కొన్ని కొన్ని నైపుణ్యాల అనేది పెంచుకోవాలి కాబట్టి ప్రైవేట్స్ కా పాఠశాలనే వేస్తారు ఇప్పుడు టెక్నాలజీ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవుతా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రైవేట్ పాఠశాలలోనే చేర్చడానికి అనుకుంటం ప్రభుత్వ పాఠశాల అనేది ఇప్పుడు చాలా వరకు ఆ ఇట్లా అంటే చిన్న స్కూల్ ఒక ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉండే కొన్ని స్కూల్లో చాలా వరకు ఎవరు వెళ్ళడం లేదు దానిలో కూడా కొంచెం అంతే హ
ఆ మా కల్లా కూడా అంతే అప్పుడన్నా సైన్ పిట్ స్కూలు జడ్పి హై స్కూలు అలాని ఇప్పుడు కోఓట్ నుంచి ఐదు వరకు ఉన్న ఇప్పుడు అలాంటి అంటే పాఠాలు ఏం లేవు ఇప్పుడు అన్ని జడ్ హై స్కూల్ తర్వాత డిగ్రీ కలాస్ తర్వాత ఇంకా పైసగులు అలానే ఉన్నాయి ఇంకా అయితే ఆ మాకల్లా అయితే ఎక్కువ తెలుగు ఎక్కువ అన్ని సబ్జెక్ట్లు చెప్పడానికి తెలుగ ఎక్కువ యూజ్ చేస్తారు మీరు అన్నారు కదా ప్రభు ప్రభుత్వ పాఠ లో కూడా ఇంగ్లీష్ ఉంటుంది ఇది కానీ మా ఊర్ల దగ్గర అలా ఏముండదు ఎక్కు ఇంగ్లీష్ సబ్జెక్ట్ తప్పితే మిగతా సబ్జెక్ట్లన్న తెలుగులోనే చెప్తారు మనకు ఎక్కువగా ఇంకా తెలుగు ఒకటి నేర్చుకుంటే ఇప్పుడు జాబ్ చేయాలన్నా దేనికి ఉపయోగం ఉ ఉంటది కదా అందుకు మీకు తావే స్కూల్కి వెళ్ళడానికి ప్రాధాన్యత ఇస్తారు
అవును ప్రభుత్వ పాఠశాల అయితే ప్రతి ఒక్కరు అంటే ఇట్లా ఆ మనం ఏమన్నా ఆటల పోటీలు అలా పెడుతుంటారు అన్ని ఉచితంగా ఇస్తాయి ఫుడ్ అంటే మనం తినే ఆహారం కూడా అంటే ఏముందో అంటే ముందు మనం చదువుకున్నప్పుడు ఒకే ఒకలా ఉండేది ఇప్పుడుయితే ప్రతి ఒక్క ఒకటి నెస్ట్ బాగానే పెడుతున్నారు ఉచితంగానే ఆ ఆ ఫుడ్ ఆ మనకి తినే ఆహా ఆహారము ఇట్లా గుడ్లు ఇంకా ఇట్లా హాస్టల్లో ఉండే వాళ్ళకి ఆ ఇవేంటివి హాస్టల్ లో ఉండే వాళ్ళకి రాగి జావా అలాంటిది కూడా ఉన్నాయి సదుపాయాలు కాకపోతే ఇప్పుడున్న వాళ్ళు ఉపయోగించుకోవడం లేదు ఏవి ఆ ముందు మనం చదువుకున్నప్పుడు అలాంటి సదుపాయాలు ఏమి లేకపోయిండ కానీ అప్పుడు అందరూ ఇలా ప్రభుత్వ పాఠశాలకే వెళ్ళేవల్ కొంత మంది మాత్రమే ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేవారు ఇప్పు
అంటే ప్రభుత్వ పక్షాలు ఆ అంటే ఏమైన్నా పోటీలో కానీ పెడుతా ఉంటార
ఆ పాఠశాలల నుంచి ఇంకా అన్ని పాఠశాలలను పోటీ ప్రతి ఒక్కటి ఇంకా ఇట్లా గణతంత్ర దినోత్సవం సాధన అట్లదానికి ఆటల పోటీలు అన్ని పెడుతుంటారు పాటలు పాడం అలాంటివన్నీ కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాలలో కూడా పెడతారు కాకపోతే ఇప్పుడు చాలా మంది జనాలు తగ్గిపోయినారు అంతా ప్రైవేట్ స్కూల్కే వెళ్ళస్తూ ఉన్నారు సరేనండి అయితే
సరేండి